హలో
తిన్నావా
మార్నింగ్ తిన్న
మార్నింగ్ తిన్నావా నేను
నేను కూడా ఉంతా ఫిఫ్టీ రూపీస్ రాలేదా కమ్మలు
ఫిఫ్టీ రూపీస్ఆ అవి రాలేదు అయిపోయినాయి అంత అవి నీకు పెట్టినా కదా మొన్న
ఆ
అవే ఉంటాయి ఎక్కువ అన్ని
ఇంకా వేరేవి తెలదు
ఉహు ఇంకా పోలేదు హిందుపురికి వెళ్తే ఎప్పుడైనా తీసుకొస్త
హిందూపూరి నుంచ
జూనియర్ పాప ఎప్పుడు వస్తారు
వాళ్ళకి ఫిఫ్టీన్త్ నుంచి అని పెట్టరట షెడ్యూల్ లో
ఆ ఇంకా ఆపపు కూడా అప్పుడే సండే వస్తారేమో
ఫిఫ్టీన్తని పెట్టారు అక్క అని మొన్న మెసేజ్ చేసిండ ఇంకా మీకేమని చెప్పారా అంటే లేదు అంటే
ఆ
సరే గ్రూప్లో ఇంటిమేట్ చేస్తారులే అప్పుడు పోవచ్చు అంటే
అ చేయలే మన రూమ్ లో ఒక పాప ఉంటుంది కదా ఆ ఒకతే అన్ని రోజులు ఎట్లుందా కదా
వెళ్లి ట్వంటీ ఫిఫ్త్ అయిపోతుందని అన్నారు
ఉహు
ట్రేనిగ్
మనకి మినీ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ట్వంటీ సెవెంత్ కదా
ట్వంటీ ఎయిట్త్న్ని ఫస్ట్వంట సెవెన్ అయనాంది టట్వంట ఎయిథద
ట్వంటీయాయితా
ఫస్ట్ ట్వంటీ సెవెన్ అనింది మరి ట్వంటీ ఎయిత్ అనింది మేము ప్ర ప్రపర్ యిపోతే స ఉమ్ అే ఫస్ట్ ఎంట్రీ సెంటారు ఉండాల మేడ ఫస్ట్ ఎగ్జిట్ సెంటార అని చెప్పింది
ఎంట్రీయా
ఫస్ట్ ఎంట్రీ ఉండల కదా ఫస్ట్ ఎంట్రీ అయితేనే మరి ఎగ్జిట్ ఆవుతది ఆ మరి ఎగ్జిట్, ఎంట్రీ అని చెప్పింది
ఆ
అ అన్నిట్లోను ఫస్ట్ ఎంట్రీ అనే ఇస్తుంది ఫస్ట్ ఎంట్రీ అయితేనే కదా అడుగు అయ్యేది
ఉ ఇంకా ఎలాగో అది పెట్టేసింది కదా అది ప్రాజెక్ట్ది ఫస్ట్ ప్రజెక్ట్ ఎట్లోనో అయ్యే వెళ్లిపాయ సెకండ్ ప్రాజెక్ట్ అన్నా కనీసం బాగా ప్రిపేర్ అవ్వాలి సబ్మిట్ చేసినందుకు గిటాబ్ లో వేస్తాయమో కదా మార్క్స్
అదేంటో ముందు
ఉ
ఆ సర్టిఫికెట్ పైన సీజీపీలా లేకుంటేలే సరిపోయేది
ఏంది
మొన్న మేడం గ్రూప్ లో ఒకటి శాంపుల్ సర్టిఫికేట్ పెట్టిండే కదా
అవును ఉమ్
దాంట్లో సజీపి అవన్నీ మెన్షన్ చేసినారు కదా
ఉ
ఇంగా లేకపోయి ఉంటే సరిపోయేది ఏంటి
అవును కానీ చాలా తక్కువ వస్తాయి మళ్ళీ
ఉ
ఉమ్ అసలు ఆ సర్టిఫికెట్ వ్యాల్యూ ఉండదు అనిపిస్తుంది నాకైతే ఉండకపోయింటేనే బాగుండు మళ్ళీ ఇంకా ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వమనేసి పెట్టినారు కదా
ఫస్ట్ లో లాస్ట్ లో ఇస్తారంట ఉమ్ లాస్ట్ లో ఇస్తారంట
అంటే రావని చెప్పి పెట్టినారేమన గ్రూప్ లో
రావణ
ఆ జస్ట్ పైన నోటిఫికేషన్ వచ్చింటే అట్లా చూసినా ఓపెన్ చేసి చూలే నేను ఆ
ఏమో మల్ల
ఇప్పుడు మనం అదే ఫైనల్ ప్రాజెక్టుక మనం చేస్తాండేది సర్చ్ చేస్తాండేది
మ మ ఫోర్ అనింది
మినీ ఫోర్ అయితే ఇంకా ఫైనల్ ప్రాజెక్ట్ ఇంకా ఉంటుందేమో ఫైన ప్రాజెక్ట్ సిక్స్ మంత్స్ ఏమో
ఇది ఆగస్ట్ టెన్త్ కి మన క్లాసెస్ అయిపోతాయి దాని తర్వాత ఇంకా ప్రాజెక్ట్ కి వదులుతారేమో
ఆ అది ఫస్ట్ లో ఏందో చెప్పిందింది చూడు అదే ఉండొచ్చేమో కదా
ఏంది
ఫస్ట్ లో ఇదే మీరు ఫైనల్ లో చేసేది ప్రాజెక్ట్ అని చెప్తుంది ఏదో
ఉమ్ అదే ఫైనల్ కి ఒకరు ఒక్కొక్కరు వేరు వేరు ఉంటాయి కదా
అవును ఆ ఏందో దీనికే సరిపోతాంది ఇంజ్ ఎప్పుడు అయిపోతుందో అనిపిస్తుంది నాకైతే ఇంకా నెక్స్ట్ మంత్ అయిపోతాదిలే
వన్ మంతు
ఉ
మళ్ళీ ప్రాజెక్ట్ అప్పుడు కూడా ఇంకా ఎల్ఎస్టి సెషన్కి అటెండ్ అవ్వాలం మేబి అనుకుంటా
అవున
హ్
అంటే ఫోర్ మంత్స్ కంప్లీట్ గా క్లాసెస్ అయిపోయినాక కూడా ఎలాస్టి సేషన్ అటెండ్ అవ్వాలా
ఆ నిన్న జీ జీ సెవెంటీ మాల్ కూడా అటెండ్ అయినారు కదా
ఆ మన ఆ ఝాన్సీ వాళ్ళని చూసిన నేను
హ్ జీ సెవంటీ వాళ్ళు వాళ్ళ బ్యాసచ్ లో నైన్ మెంబర్స్ ఉన్నారమ్మా
వాల్ల బ్యాచ్ లోన
నేను ఫోన్ చేస్తే నేను ఉన్నారు
ఆహ మన బ్యాచ్ లో అయి ఎంత ఉండింది ఫస్ట్ లో ఒక ఫార్టీ థర్టీ ఫైవ్ అట్లా ఉన్నారు కదా
వాళ్ళ దాంట్లో వాళ్ళ దాంట్లోనే ఫస్ట్ హండ్రెడ్ ఉండేలే హండ్రెడ్ నుంచి నైన్కి వచ్చినారు మన దాంట్లో బ్రైట్ ఏమో ఉన్నాము
ఎయిట్ ఉన్నాము ఎయిట్ లో ఎంత మంది పోతారు ఇంకో వన్ మంత్ ఉంది. ఎట్లో అట్లా అయిపోతే హ్
హాస్టల్ తీసేస్తే బాదా ఏస్తుంది.
కదా మన రూమ్ లో పాపది ఆట్లే జరిగింది హ్ ఆ పాపది ఎల్ ఏస్టి స్టేషన్ కి లింక్ రాలేదేమో అని కదా
ఆ
కోపం ఇన్ని రోజులు కష్టపడి ఆ
అన్ని రోజులు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయితుంది
ఆ అవును
అ నీరు పట్టల్ల
హ్
అంగట్లో కూర్చుని ఉన్నాము
హ్ షాపులోనే అన్ని సరుకులన్ని అయిపోయినాయి ఈరోజు ఈరోజు ఆ మండే కదా ఈ రోజు వస్తారు వాళ్ళు ఇప్పుడు ఎందుకు రాలే ఇప్పుడు ఆ కార్లో అంతా తీసుక పోతారు వాళ్ళు త్రీ షాప్స్ ఉన్నాయి కదా మా ఊల్లో ఏం కావాలంటే అన్ని తీసుకుంటాను. ఇంకా పండుగ వచ్చి అన్ని అయిపోయినాయి సరుకులు అన్ని కుర్ కుర్ కురే అయితే ఒక్క ప్యాకెట్ కూడా లేదు
ఎక్కువగా ఉంటారేమే పిల్లోళ్ళు ఉంటే పోయిపోతాయి పిల్లోలు ఉంటే
ఎక్కువయి పో చేసిది ఇంకా కాలేజ్కి వెళ్ళాలి వెళ్ళబుద్దే కాదు అన్ని రోజులు హాలిడేస్ ఉండి. పోవాలీ అంటె హు అయినా ఏ సారి ఏం వస్తారు ఏమోలే కాలేజ్కి అది కాక మన ముందు ఉన్న ఫ్యాకల్టీస్ చాలా మంది లేరు
ఉ న్న హెట్ సారు కూడా ఇ తరువా అని అబ్బా
హ
ప్రజెంట్ ఎప్పుడ కూడా వెలిపోతన్నాడు అని పాప ఎప్పుడు పోతున్నాడు ప్రజెంట్ ఎప్పుడు కూడా పోతు పడువునే అన్నరి
ఓహో
కవితే మేడం మొన్న ఎలిపేంది కద
ఆ
అ
ఇంకా మాకు క్లాస్ టీచర్ మేడం ఎప్పుడు పోతారు ఇంకా వాళ్ళకి నేటివ్ ఇక్కడ కదా మదనపల్లి కదా కో కో పోరేమో మాక్సిమం నాగేశ్వేత మామ్
కా వాళ్ళ సార్ కూడా ఆడే కదా మేనేజ్మెంట్కి
అవును హ వన్ ఇయర్ ఏట్లో కలిసిపోతది కళ్ళు మూసి తెరిచే లోపు ఉ ఇంకేడి విశేషాలు
ఇంకేం లే
ఇంట్లో అందరు బాగున్నార
బాగున్నారు మీరు
ఉ అందరు బాగున్నం మీ అక్క ఉందా ఇంట్లో
లేదు పుల్ పొయ్యింది
అవున ఉ సరే అయితే ఉమ్ సరే బాయ్